స
వినిపిస్తుందా బ్రో
ముందు బ్రో మీకి
ఆహ్ మాకు ఇనిపిస్తుందండి
ఎలా ఉన్నారు బ్రో
ఆహ్ బావున్నాం బ్రో మీరు బావున్నారా
ఆహ్ బాగున్నా బ్రో
తిన్నరా బ్రో
తిన్న బ్రో మీరు తిన్నారా
ఆహ్ తిన్నా బ్రో మీరు సినిమాలు చూస్తుంటార బ్రో బాగా
ఆహ్ చూస్తుంటా బ్రో
అంటే ఆ నేను చూసుకుంటాను. బ్రో అంటే ఎట్లా మూవీ మొబైల్ లో చూస్తారా, లేకంటే థియేటర్కి వెళ్తార అప్పుడు ఎక్కువ
రెండు బ్రో ఇప్పుడు ఎలా అయితే అ ఎలా వీలుంటే అలా వెళ్తుంటా
అ బ్రో మీకు ఇష్టమైన మూవీ ఏంటీ బ్రో.
రెబల్ అంటే ఇష్టం బ్రో.
ప్రభాస్ అరా బ్రో. లేక అనుష్క ఫ్యాన్.
ప్రభాస్ ఫ్యాన్ బ్రో.
ఓకే ఓకే బ్రో అనుష్క అనుకున్న.
హీరోయిన్స్ లో అయితే అనుష్క బ్రో అంతే.
ఇద్దరు ఉన్నారు కదా బ్రో అయితే.
మీకు బ్రో ఏ హీరో అంటే ఇష్టం.
హీరో పవన్ కళ్యాణ్ బ్రో. హీరో పవన్ కళ్యాణ్ బట్ మూవీ అయితే డియర్ కామ్రేడ్. ఒకటే ఒకటి ఉన్నాయి బ్రో.
అయితే లవ్ స్టోరీ లో ఒకటి యాక్షన్ సీన్స్ లో ఒకటి అలా.
అంతే. లేదు బ్రో అంటే డియర్ కామ్రేడ్ ఎందుకు అంటే నాకి బాగా కనెక్ట్ అయింది. బ్రో ఆ మూవీ
హ
అంటే నాకు అట్లా తీరగాలని బ్రో
అంటే అమ్మాయిని వేసుకొని కాదు.
ట్రావెలింగ్ కదా బ్రో.
లేనుగా బ్రో.
ఇంకా ఏ మూవీస్ చూస్తుంటారు బ్రో.
హు మ్యాక్సిమం తెలుగు మూవీస్ చూస్తా బ్రో ఇంకా ఎక్కువ ఇంగ్లీష్ మూవీస్ ఏమి ఎక్కువ తక్కువ ఏమన్నా చాలా బాగున్నాయింటే అలాంటివి ఏమనా చూస్తా బ్రో అంతే
యానిమి యానిమి అలాంటివి చూడరా బ్రో.
యానిమి. తక్కువే బ్రో ఎవో చూసాను ఇది ఏదో చూసాను బ్రో. ఆ రొట్టె దోసె అనుకుంటా. మీరు చూశారా బ్రో.
నేను చూడంను బ్రో అలాంటివి.
అ ఏం చూడలేదు బ్రో యనిమవి.
ఆ లేేదు సా క ఇంగ్లీష్ మూవీస్ ఆర్ ఆర్ మూవీస్ ఏవన్నుంటే చూస్తా
అవున్లే హర్రర్ ట్రెవ్స్ రావు ఏమేం చూస్ సర్వ హర్రర్ మూవీస్ ఇంగ్లీష్
రీసెంట్ గా అయితే హారర్స్ ఆఫ్ ది డేవిల్ అని నైటిన్టీన్స్ యైటీస్ మూవీ బ్రో
ఓ కేమల
రీసెంట్ గ రిలీజ్ అయింది ఆ టైమ్ లో గాని బ థ్రిలింగ్ ఫ్రెండ్ ట్రెస్ అండ్ సెంట్ మెంట్ కువ ఉంది కాస్త అయినా దాంట్లో
ఇంగ్లీష్ లో నన్ను అవున ఎరోరా ఏరో చూసాను
ఆ
ఇంకా స్కైఫై మూవీ ఎక్కువ చూసం స్కైఫై మార్వల్ చూస్తుంటా ఇంగ్లీషులో స్కైఫై ఓపెన్ హైమర్ ఇలాంటివి మూన్ పాల్ అన్ చెప్పేసి ఇల కొన్ని మూవిస్ ఉంటయి బ్రో మంచిగ ఉంటయి బ్రో అవి సైంటిఫిక్ ఇంకా సైంటిఫిక్ అంటే సైన్స్ అంత ఉంటాది బ్రో దాంట్లో
ఉమ్ అవున్ బ్రో క డైరెక్టర్ ఎవరంటే ఇష్టం బ్రో
ఉ మా నాకట్లేం డైరెక్టర్ల గురించి పెద్ద తేలిదు ఎవ్రో సినిమాలు చూస్
అవునా
మీకీ
నాకైతే పూరి జగన్నాథ్ అంటే కొంచెం ఆయన రైటింగ్ రొంత ఇంట్రెస్ట్ ఉంటుంది
అయితే ఒకే బ్రో
అంటే ఆయన చూపిచే క్యారెక్టర్ అన్ని వేరే డైరెక్టర్స్ తో పోలిస్తే కాస్త డిఫ్ ఫ్రెంట్ ఉంటాయి బ్రో ఆయన మూవీస్ లో
ఉ రీసెంట్ గ ఏం మూవీస్ చూసారు
రీసెంట్ గా ఏం చులే ఈషా చూస బ్రో హారర్ర్ మూవీ.
అంటే మొబైల్లో లో కాదు బ్రో థియేటర్కి ఎళ్ళి
ఆ థియేటర్ కే బ్రో
విషాక ఎళ్లార బ్రో థియేటర్ కి
ఆ వెళ్లా బ్రో
బ్రో నేను ట్రైలర్ చూశాను గాని మరీ తర్వాత నైట్ డౌన్లోడ్ చేసుకొని చూద్దాం అనుకున్నా. ఉమ్ నైట్ ఎందుకు లే ఒక్కన్నే రూమ్ లో ఉంటా అని చెప్పి చూడలేదు బ్రో.
అంటే అంత హారర్ర్ ఏం లేదు బ్రో ఆడ
అంటే ట్రైలర్ నాకు కొద్దిగా అనిపించింది బ్రో అందుకు.
ఆహా అంటే ఏమన్నా సడన్ గా కొన్ని అంటే సడన్ గా ఏమ
సడన్ ఒకే సడన్ యాక్షన్స్ ఉంటాయి.
జప్ట్
అది కూడా అంటే చావుకి ఒక రీజ రీజన్ ఉంటుంది అని చెప్పడానికి కూడ
ఓకే ఓకే బ్రో
ఆహా
రీసెంట్ రిలీజ్సే అంటే ఇప్పుడు ఫెస్టివల్ టైమ్ లో అయిన వాటికి ఏం వెళ్లేదా బ్రో.
ఆ లేదు బ్రో వెళ్ళలే మీరు పవన్ కళ్యాణ్ ది మూవీ రిలీజ్ అయింది కదా
ఆ ఎళ్లా ఎల్లాం బ్రో.
ఎలా వుంది బ్రో మూవీ.
అంటే ఇంగా మేము ఇట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పొద్దు కాని. మూవీ అయితే పెద్ద స్టోరీ అయితే ఏం లేదు బ్రో పవన్ కళ్యాణ్ కోసం వెళ్ళాం అంతే.
అంటే ఏమిటి గురించి బ్రో స్టోరి ఏది
స్టో అంటే ఏం లేదు బ్రో ఒక అంటే స్టూడెంట్ టీచర్ దా అంతే బ్రో. ఆ కా అంటే ఆయన మంచి టీచర్ అన్నమాట ఆయన సీఎం అయితాడు. అతన్నీ సమ్ అసాస అంటే చంపడానికి ట్రై చేస్తారు అన్నమాట ఆపొజిషన్ వాళ్ళు.
హ
ఆ దాని గురించే బ్రో
ముస్ ఈ మూవీ నేమ్ ముక్స్తాద్ భగత్ సింగ్ అది కదా బ్రో
ఆ అదే బొ
నేముందని నేనైతే ఇవి అంటే నేషనల్ ఫైట్స్ అలా
అట్లేమి అట్లే అట్లేమి అట్లే ఏం లేదు నార్మల్ స్టూడెంట్
ఆ అంటే నేమ్ అట్లా ఎక్స్ ఎక్స్పెక్ట్ చేసా బ్రో నేనైతే అలా ఉంటుందనీ
లేదు బ్రో మంచిగా అంటే మరి గబ్బర్ సింగ్ అంతా అప్పుడు మళ్ళీ పోలీసులు కదా అంటే దీంట్లో పోలీసు బ్రో అప్పుడు గబ్బర్ సింగ్ అట్లా విన్ వింటేజ్ వైబ్ వచ్చినట్టుంటంది బ్రో కొద్దిగా
ఆ
గబ్బర్ సింగ్ బ్యాచ్ ఉంటది కదా బ్రో అది పోలీస్ స్టేషన్ లో అప్పుడు సీన్ ఉంటది చూడు వాళ్ళు గాని దీంట్లో వస్తారు బ్రో
ఆహ
అది కాని దీనికి ఎళ్ళాలనుకుంటన్నాం దు-దురంధర్ టూ వచ్చింది బ్రో దానికి ఎళ్ళాలి అనుకుంటున్నా బ్రో
వన్ను కూడా బాంది బ్రో మూవీ అయితే చూసా
సాం బ్రో వన్ బాగుంది టూ వెళ్దాం అనుకున్నాం గాని అది ఇంక్ ప్రస్తుతానికి తెలుగులో ఇంకా అవ్వలేదు బ్రో ఆ హిందిలో ప్లే అవుతుంది తెలుగులో రి వస్తుదేమో బ్రో ఈరోజు గాని రేపు గాని వస్తది ఈ రోజు వచ్చింది అనుకుంటా బ్రో
వెళ్ళాలి బ్రో ఇంక త్రీ డేస్ లో ట్రై చేయ్యల
వుంది బ్రో అది మూవి లెంత్
ఇంట్రెస్టింగ్ ఉంటే పోద టు వర్త్ మళ్ళీ
ఉంటది బ్రో బాగుందంట అది రేటింగ్స్ బాగున్నాయి రివ్యూస్ ఆ ఇంకా ఫైవ్ పార్ట్స్ ఉన్నాయంట బ్రో ఇది ఇంకా సెకండ్ పార్టే
ఫైవ్ పార్ట్స్ అప్పుడేమన్నా డైలాగ్స్ ఏమన్నా చెప్పగలరా పవన్ కళ్యాణ్ వి
పోవద్దు బ్రో
ఆ ఓకే బ్రో ఏన్న డైలాగ్స్ అంటేనే బాలయ్య బాబు గుర్తొస్తాడు
అది బ్రో పోన పోన్ ఎల అని చెప్తే మళ్ళీ ఎందుకులే బ్రో కొనీ చేసినట్టుంటది
అ బాలయ్య బాబు చెప్పినట్ల డైలాగ్స్ ఏ హీరోకిి సెట్ కావు బ్రో అంతగా మళ్ళీ
బాల్లాయ్యబాబు బయట మాట్లాడు కాని సినిమాలో మంచి సింగిల్ టేక్ లో చేస్తారు చెప్తారు బ్రో బయట మాట్లాడడం అంటే టుప్
బయట మాట్లాడితె ఎవరికి అర్ అర్థం కాదూ బ్రో మల్ లెదే
తను మూవీస్ లో బా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ బ్రో సింగిల్ టక్ ఏ ఐపోస్తాడు
ఆ వ ఎంటియారు కూడా అంతె బ్రో నీ సింగిల్ టేక్ యాక్టర్ అండి కరు
ఎక్కువ హరారువే చూస్తుంటారు అ మీరు
ఆ ఎక్కువ హర్రర్ మూవీస్ అతుంది
అంట ఇంకా వేరే ఏం చూడరా ఇంగ్లీష్ మోడు ఇం సొ హిందీ
రండ్లి ఏండక్ కన్నడ మూవీస్ అపుడపుడు చూస్తుంట బ్రో
ఏదన్నా మంచి ఏదన్నా ఒక మంచి హరార్ మూవీ సజెస్ట్ చేయ్యండి బ్రో
అదే చేస్తా బ్రో హారర్స్ ఆఫ్ ది డేవిలని
అంటే మీరు చూసిన ఆల్ టైమ్
బెస్ట్ బ్రో నా తెన్సినంత వరకు కు
అంటే మీరు చూసిన ఆల్ టైమ్ మీరు చూసిన మూవీస్ అన్నిట్లా హరర్ మూవీస్లా
ఆ అదే బెస్ట్ ఇ బ్రో నాకైతే అంత వరకు
బరి ఇది
హారర్స్ ఆఫ్ ది బ్రో
హర్రర్ అఫ్ ది డేవిల
ఆ
దేంట్లో ఉంది బ్రో అది
మూవీ బ్లాస్ట్లో ఉంది బ్రో
ఒకే బ్రో ట్రై చేస్తాను బ్రో ఒక సారి చూడడానికి
ఓకే చూడండి బ్రో బాగుంది
సింగిల్గా కష్టం బ్రో ఎవరు అన్న ఉందా లవర్
ఆ అలా ఏం లేదు బ్రో అంటే ఎక్కువ ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది బ్రో కర్చ్
ఫాదరే ఇట్లా చని అప్పుడే వింటాడు బ్రో స్టాండ్ అమ్మతో
అదో సంథింగ్ అంతాస్ ఫ్యామిలీ గురించి అంటే ఫాదర్ సెంటిమెంట్ ఒక్కటి ఎక్కువ ఉంది బ్రో మూవీ మొ
ఆహా నేను లాస్ట్ టూ హర్రర్ మూవీ అంటే అది ఏది ఈ మధ్యన ఏది చూడలేదు బ్రో అప్పుడు ఏదో వీడిది ఏం పేరు బ్రో గుర్తొస్తలేదు అదేదో నాకు సినిమా పేరు గుర్తొస్తలేదు. ఈ మధ్యన హార్రర్ మూవీస్ చూడ్ చూడమేలేదు అసలు అన్ని యాక్షన్ మూవీస్ చూస్తున్నావ్
మూవీస్ గురించి తెలిసిన విషయలును షేర్ చేసినందుకు థ్యాంక్ యూ బ్రో
అ ఒకే బ్రో
ఉంటావ్ బ్రో
ఓకే బ్రో థాంక్స్ బ్రో
హ్ థ్యాంక్యూ బ్రో